హలో
హలో
ఆ బాగున్నారాండి
బాగున్నామండి బాగున్నారండి
ఆ బాగున్నామండి
తిన్నారండి
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారాండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
పప్పు అన్నా మండి
పప్పు అన్నం
ఆ
ఓకే నైట్ కి డిన్నర్ డిన్నర్ కూడా ఏమైనా ప్రిపేర్ చేస్తారా ఇప్పుడే ఇం నైట్ చేస్తారా అండి
నైట్ చేస్తామండి ఇప్పుడేం లేదండి
ఆవున ఇంకేంటండి మరి మీరు మూవీస్ చూస్తూ ఉంటారా అండి
మూవీస్ అంటే అంతగా లేదండి జస్ట్ చూస్తామండి కొత్త మూవీ వచ్చింది కదాండి గోదవరి గట్టుపై
ఆ అవునవును
రీసెంట్గా అది చూసానండి
ఆహా బాగుంది నేను చూసానండి చాలా బాగుంది మూవీ మీకు నచ్చిందండి మూవీ
ఆ నచ్చిందండి
ఆ అక్కడ తండ్రి కూతురుల ప్రేమ కాని వాళ్ళ ప్రేమ అయినా చాలా బాగుంది కదండి
అవునండి
ఆ ఇంకే మూవీస్ చూసారండి మీరు
మూవీస్ అంటే ఫిదా ఊయలన్ జంపల్ల వేరీజ చూస్తానండి నాకు అంతగా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు సీరియల్ అంటే ఉ ఇష్టమ అండి
ఓ మీరు సీరియల్ కూడా చూస్తారా మీరు కూడా
అవునండి
ఏమేమి సీరియల్ చూస్తూ ఉంటారండి
ఇల్లులు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూస్తామండి స్టార్ మాలో
ఆహా
ఆ జీ తెలుగులోను చూస్తామండి జీ తెలుగు మా టీవీ ఈ టీవీ మూడు చూస్తామండి
ఆ
ఫేవరె ట్
అదొకటే అండి ఫేవరెట్ సీరియల్ అండి అది మకి
ఏదండి ఫేవరెట్ సీరియల్
ఇల్లు ఇల్లలు పి ప్రియురాలు
ప్రియురాలా పిల్లలా అండి
పిల్లలు అండి అది
ఓ మీ ఫేవరెట్ సీరియల్ అది
అవునండి మీరు చూడ్రాండి ఏమి
ఇంకా చాలా పిచ్చి అండి సీరియల్ అంటే
ఓహో ఏ సీరియల్ చూస్తారండి ఏ చానల్లో చూ
జి జీ తెలుగు మా టిబీ రెండు చూ స్తాను బట్ జీ తెలుగులో ఏవో రెండు సీరియల్ మాత్రమే చూస్తాను మేఘ సందేశం ప్లస్ జయం ఇంకొకటి ఏదో చామంతి ఆ మూడు సీరియల్ మాత్రం జీ తెలుగులో చూస్తాను
ఆ చామంతి సీరియల్ బాగుంది అండి
ఆ బాగుందండి ఇప్పుడు చామంతి కంటే జయం ఇంకా ఇప్పుడు బాగా కామెడీగా అనిపిస్తుంది బాగుం
ఏమో అండి చూసేలేదండి అది నేను
ఆ ఇంకా మా టీవీకి వస్తే ఆల్మోస్ట్ ఫేవరెట్ సీరియల్ ఏమన్నా ఉన్నాయం టే అది గుండె నిండా గుడి గంటలు ప్లస్ పొదరిల్లు ఈ రెండు సీరియలు ఫేమస్ అయిపోతున్నాయి అండి
ఆ పొదరిల్లు కూడా బాగుందండి గుండె నిండా గుడి గం టలు కూడా బాగుంది బాలు
మీనా ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారండి ఆ దాన ఆ సీరియల్‌కి ఫ్యాన్స్ బాబోయ్ మొబైల్ రీల్స్ చూస్తే ఆల్మో స్ట్ బాయ్స్ కూడా చూస్తారండి సీరియల్లు అవి
ఆ
ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని చూసే సీరియల్ ఏదైనా ఉందంటే అది గుండె నిండా గుడి గంటలేనండి
అవునండి
ఆ
ఇంకేం చూడ్రాండి మీరు
అవి రెండు ఫేవరెట్ సీరియల్స్ బట్ మా టీవీలోనే చూస్తాను ఈవినింగ్ నుం చి అవేమేమి ఆరు గంటలకే స్టార్ట్ అయితాయి కదండి
ఆ
అది గుప్పెడంత మనసు ఇప్పుడు వేయరండి అది ఏమో వేస్తారేమో వేరే ఆ నేను చూడండీ అది కాదు నేను చూసేది వేరే చూస్తూ ఉంటా సిక్స్ నుంచి చూస్త స్త కొత్త సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది అదేదో
ఓకే
ఆ సీరియల్లు అన్ని నువ్వు నేను ప్రేమా ఆని సీరియల్లు ఇవన్నీ చూస్తానండి మా టీవీ లో మా టీవీ లో ఈ సీరియల్ చూస్తా
ఓకే
ఆ చాలా బాగుంటాయి ఆహా ఈటీవీ చూడమండి మేము రెండు ఛానల్లు మాత్రమే చూస్తూ ఉంటాం
ఓకే
ఆ సీరియల్ పిచ్చి అంటుకుంటే అసలు
ఈటీవీ ప్లస్ లో నేను శైలజ సీరియల్ వస్తుంది కదండి చూసారా అండి మీరు
అది అప్పుడే అయిపోయింది మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నారు వేస్తున్నారు అప్పుడు చూసాను ఇప్పుడు చూడలేదండి బా కామెడీగా ఉంటదండి ఆ సీరియల్
అవునండి
అప్పుడు అమృతం ఇవన్నీ కొత్త కొత్త వేరే వేరే సీరియల్స్ అన్ని అప్పుడు వేస్తుండే అప్పుడు చూసేవాడ్ని ఇప్పుడు ఏమి చూడలేదు బా కామెడీ ఉంటాయండి ఆ సీరియల్ లు ఆ ఇంకా అంటే ఈటీబి అయితే ఎప్పుడు వెళ్ళదు చూడ అప్పుడు చూస్తాను లే ఇప్పుడు ఇటీవి అంతా పట్టించుకులేదు షోల్ కూడా ఛానల్ ఒకటి ఉందని మాత్రమే తెలుసు బట్ ఎప్పుడు వాడం
ఓకే
ఆ మీరు ఈ టీవీ లో సీరియల్ కూడా చూస్తారా అండి
జస్ట్ ఎప్పుడో ఒకసారండి అంతే సండే టైమ్స్ డ్రామా జూనియర్స్ ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదాండి
శ్రీదేవి డ్రామా కంపెనీ వేస్తారండి డ్రామా జు జూనియర్స్ జీ తెలుగులో కదండి వేసేది
అది కూడా వేస్తారండి జి తెలుగులో చాలా ప్రోగ్రామ్స్ వేస్తుంటారు కదా అండి
అవునవును లెండి నేను ఈటీవలో తక్కువ మా టీవీ లో ఆదివారం పరివారం అని సండే వస్తది ఆ షోలన్నీ చూస్తూ ఉంటాను ఇంకా జీ తెలుగులో అంటే అప్పుడప్పుడు డ్రామా జూనియర్స్ అవన్నీ చూస్తూ ఉంటానండి
ఢి కూడా వస్తుంది కదాండి ఈ టీవీలో
ఆ ఢి వస్తుంది డిప్ ఆ ఢి లో ఆది కామెడీ ఆల్మోస్ట్ బాగుంటది
ఆ పండు మాస్టర్ చాలా బాగుంటుందండి
ఆ రీసెంట్ గా పండుకి ఏమో యాక్సిడెంట్ అయింది అనుకుంటా కదండి
అవునండి ఇంకా కోలుకోలేదేమో అండి
ఆ నేను ఒకసారి రీల్ చూస్తుంటే అలానే వచ్చింది
అవును
ఆ ఇంకా షోలు అంటే మా టివి లో హుక్ విత్ జాతిరత్నలని నైట్ నైన్ స్టార్ట్ అవుతున్నారు అది చూడరాండి మీరు
ఎప్పుడో అన్ని తక్కువ చూస్తానండి ఎక్కువ చూడను
ఆహ నేను చూస్తానండి చాలా బాగుంటది చూడండి మీరు కూడా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తుంది మీకు కూడా ఇంకా నెక్స్ట్ వీక్ మీరే కూర్చుంటారు టీవీ ముందు ఎప్పుడు వస్తదా అని
ఓకే అండి ట్రై చేస్తన్
ఆ కామెడీ ఉంటదండి వాళ్ళు ఓన్లీ కుక్ చే చేయడమే కాకుండా జాతిరత్ త్నాలని వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా బాగా కామెడీ చేస్తూ ఉంటారు
ఓకే అండి
ఆ నేనైతే ఆ సాటర్డే సండే కంపల్సరీ చూస్తానండి బట్ సీరియల్ మిస్ అయితాము ఓకే ఆ షో వల్ల సీరియల్ చూడకపోయినా ఓకే ఫుల్ఫిల్ గానే ఉంటదండి
అవునండి
ఆ ఇంకా మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ అంటూ ఏంటండి
ఫేవరెట్ అంటే మూవీస్ అంతగా చూడును కదండి అందుకే నాకు ఫేవరెట్ ఏదో అంత చూడను జనరేషన్ ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది అంటే కొత్త మూవీస్ లో చూస్తారు నేనైనా ఇప్పుడు కూడా పాక్ మూవీసే చూస్తా విదాన్ మూవీ వచ్చేసి టుదాం ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చిందేమో ఫీదా ఇప్పుడు చూస్తా దాన్ని
ఓకే మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అలా ఎం అనుకుంటా అండి
ఆ
ఫిదా మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదండి
ఆ కొట్టదండి చాలా బాగుంటుందన్నమాట ఆ య్ వాళ్ళిద్దరే ఉండడం వల్ల సాయిపల్లవి వరుణ్ తేజ్
అవున అవును బాగుంటది నేను చాలా సార్లు చూసా
ఆ ఉయ్యలైన చంపలైన మూవీ చూసారా అండి మీరు
ఒక్కసారి చూశానండి స్టోరీ గుర్తు కూడా లేదు మర్చిపోయినా
అంటే బావా మరదలు లాస్ట్ కు పెళ్లి చేసుకుంటారు చూడండి వాళ్ళు
అవునవును ఆ చూసాను స్టోరీ కొద్ది కొద్దిగా గుర్తు లేదంతే మూవీ ఓవరాల్ గా లాస్ట్ ఫినిషింగ్ అయితే చూశాను ప్లాస్టిక్ పెళ్ళయితే చేసుకుంటారు కదండి వాళ్ళు ఫస్ట్ నుంచి కొట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ మధ్యలో లవ్ చేసుకుంటారు లా
అవునండి
కొన్ని డేస్ వాళ్ళ ఇంట్లో కాకుండా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదండి ఆమె
అవునండి వాళ్ళు నాన్న ఇన్ రానిడు కదండి ప్పుడు కొడుతాడనేసి వాళ్ళత్తా పిలుచుకు వెళ్ళి చూసుకుంటుంది
ఆమె ఫస్ట్ ఎవరినో లవ్ చేసింటే వెళ్ళి ఉంటుంది కదండి ఆమె వాళ్ళతో
ఆ
అ హీరోనే తీసుకొస్తారు అక్కడి నుంచి
ఆ
ఆ చూసాను కొది కొద్గా స్టోరి గుర్తులేదు
కుంటారండి వేరే వాళ్ళతో సెట్ చేసింటారు సంబంధం కానీ వానికి నిద్ర మాత్రలు ఇచ్చేసి పెళ్ళి చేసుకో ఆ వెళ్లిపోతుంది అన్నమాట ఏడ్చు ంటాయమ్మా నవ్వుకుంటుంటే వాడు ఎ సుకంటే నువ్వు లేకుంటే నేను ఉండలేను అనేసి వచ్చి పెళ్లి చేసుకుంటాారు
అవును వాళ్ళు అవ్వ కనుకుంటా కదండి నిద్ర మాత్రలిచ్చేది
ఆహా వాళ్ళ ఐ హీరో ఇయ తనుకూడా ఇస్తారండి అవ్వకి ఇవ్వరండి ఆడా వాళ్ళ అవ్వ వా వాళ్ళ అవ్వ మాతర్లే తనకు కల్పిస్తారు సంబంధం మాట్లాడిండే వాళ్ళు
ఓకేఓహ ఏదో వేరే సినిమాలో చూసానండి అది దీంటో చెప్పినట్టున్నాను ముసలామెకే ఇచ్చేసి వాళ్ళు పెళ్లి చెడగొట్టుకుంటారు చనిపోయిందన్నట్ టు క్రియేట్ జేసి పెళ్లి ఆగిపోయిన్ తర్వాత
పెళ్ళికొడుక్కేస్తారండి
ఆ
ఉమ కలిపి ఇస్తుందండి పాల్లో కలిపి ఇస్తుంది మురిళికి
ఉ ఉ ఉమా ఒచ్ కదా పేరు ఒచ్
అ ఆవును
ఆ ఓకే అండి ఓకే మూఫీ ఏం బావుంది ఓవరాల్ గా
ఆ
ఆ ఓకే అండి
ఓకే అండ్ బ్లాంక్ బ్లాంక్